హలో ఆ ఆ
బాగున్నావా
బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బానే ఉన్నా ఏం చెస్తారు
ఏం చేస్తలే అన్నం ఉండాలి
అన్నం వండాలా తిన్నావా మరి దనా
తిన్నా
ఏం గూరా
ఎగ్గుచారు మీరేం కూరా
మాది ఈ ఇం కూరా ఇ మల్ ఆలుగడ్ డా
ఆలుగడ్డ నీ కొడుకు ఏం చెత్తాండు
ఇగో ఎత్తుకోనీ ఉప్తానా
నా బిడ్డ ఏం చేస్తాంది
ఆ బిడ్డ మొన్న మాత్తమామ వచ్చిరూ కాదు
హా
ఆ నేను మంచిలేదని చూద్దాం అని వచ్చిరు వాళ్ళు రాగానే నేను పోతా నేను పోతా అని బండి ఎక్కి తుర్రు మన్నది ఆడిపోయింది కన్నయకి జరం రాలేదా
జ్వరం తక్కువ కాలేదరా ఆ రోజు కాంచి
అస్సలు తక్కువగా లే ఎక్కువ అయింది మూడు సార్లు దమకాలం చుట్టూ తిరిగినాం ఆ మూడు సార్లు తిరిగితే ఆ ఎక్కువ ఆశలు పెద్దలగా రాషే పోషిండు సో అవి పోషి అయినా తక్కువ గాలే పెను ఉంగరం తీసుకుపోయినా అయితే మనం మా ఆడల్నే ఇక్కడ మేము ఉండే కాడ మా వాడల్నే ఒకమె చేసిందిట ఆడాలని
వఅమో ఆ
ఆహ చేతే ఒకటి చెప్పిండు వీరుగుడు చెప్పిండు
ఆ ఎవ ఏదంగరయని చెప్పిడా
పెన్ను ఉంగరం అని చెప్పిండు ఇప్పుడు కూడా పాలు పడతలేడు ఇక ఆయన దాగన ఇప్పుడు పాల మంచి చాలా నిండుగున్నయి నాకు ఒక నొప్పులు కాదు జ్వరం కాదు ఆయన తాగినప్పుడు తాగనప్పుడు ప్పుడు ఆయన ఇట్లా చేసినము ఆయనది అయిపోయి రావుతం తాగుడు మొదల పెట్టిండు ఇగ అస్సలుకు ఒక్క సుక్క
హమ్ అయ్యో మంచి మంచిగ ఉండేది కాదరా
ఆ మంచిగ ఉండేది అట్లా అయిపోయింది. ఒక ఏడుపు కాదు ఒక బొబ్బలు కాదు ఏమో ఏవరి కండ్లుమడినయో ఏమో మరి నా మీద అంత కళ్ళ మంట ఎందుకో ఏమ నాకేమ్ అర్ధమయిత లేదు. ఆ అసలుకు అట్లా మంచి ఉండేది లడ్డుగా ఉండేది అసలు ఆగం ఆగమయిండు జరము జరము
ఏన్ రోజులు అయితంది అని అడిగినవ
అడినమ్ అయితే వారంరోలు అయితుంది. తాను తిన్నది
వెేములవాడ వొక ముందే
పోకముందే పోకముందే ఎప్పటి నుంచో అమ్మే అసలు తక్కువ. ఆగం కాదు ఎక్కడ ఆగం ఏం కత
హమ్ నువే మే అ మేమే ఇటువొమ్. మేము మాట్లాడుకుతాను నువ్వు ఇ
అవునా అవునా ఏమో నెన్ చూడలేదు మీరు మీ అమ్మ వాళ్ళ ఏంటి పోయిన్రా.
ఆ అవును హ న ఆ ఇ అందరము ఇడనే ఉన్నాము కాని ఇరాదికా అక్క నెన్దిగింది వచ్చింది కానీ అ దిగింది
అవునా పెద్దక్కనా నడిపక్కనా అవునా
శైల మాంటికి అ్యయ్యో తెల్వదా
తెలియదు మాకుచ్చిందాని నాకు తెలియదు మాకు
పవలిక విజయ్ అమ్లు ఆ ఆహా ఆ ఏంగ్ ఒంట చేయాలన్నారా ఆ ఏమంటాల
చికెన్ తెచ్చి ఉండండి మీ కొడుకు కోడి నా అన్నండాలి
హ
ఆ
నీ కొడుకు నీతోను మాట్లాడతాను అని చూసుకుంటే పోతాను
మాట్లాడతాను అని చూస్త ఉండ పోతను
అంటే పొద్దు నుంచి ఇక మాట్లాడుతూనే ఉన్నాయి ఎవరని ఒక ఫోన్ ఇ తారికి మాట్లాడుతూనే ఉన్నాయి కదా అట్లా చూసుకుంటూ పోతాడు కొచ్చేన రిచార్జిచేబియేనే నను
ఆ
పైస లేదు అని నేను అంటాను ఆ నా కొడుకుని ము చిర్ ఐతడు హ్యా హ్యా
ఇప్పుడు మనం మాట్లాడక ఎన్ని రోజులు ఐతాందిరా ఆదివారం నాడు గాదు నువ్వు వచ్చిన‌్నాడు మాట్లాడుకున్నాం
అవును నేను వచ్చిండని మాట్లాడుకున్నాం ఎప్పుడొత్తారు మరి
అదివారం రోజొత్తా
మీ అత్త పోయిందా
ఆహ్ ఏం ఎరుక నేనోళ్ళున్నానా మా అత్త గురించి దేను తెలుసు
ఊల లేకున్నా కూడా తెల్వలేదా
ఎవ్వలూ చెప్పలే తెలుసా నువ్వు చెప్పేదాకా నువ్వు చె నువ్వు పప్పి చెప్పినవ్ అట పప్పి నాతోటి అన్నది నాకు తెల్వది ఫోన్ లేదు కదురా ఫోన్ సిద్ధికిచ్చినా
అవునట నీ కొడుక్కిచ్చినవా నీ బిడ్డ కాడికి పో అసలు కు ని
ఉన్నది ఉన్నది సైగ చేత్తాన్
అయ్యో అవునా
ఆహ్
తనావు మరి
ఏమున్నది ఇగ ఏం లేదు ఇగ
నా కొడుకు ఎప్పుడో తోనా నాకు మాట
నువ్వు మాతో ముచ్చట అంటానావని నేను ఇంకో ముచ్చట అంటానా అట్లా
అట్లనా వచ్చిర్రు ఇక్కడ మేం కూర్చున్నాం మా ఇంటి ముందు నా కొడుకు నెత్ కొని మాడు తెలుసుగా మా తమ్ముడు వాడు ఎత్తుకొని కూసున్నాడు ఇంట్లో చూసుకుంటా మీ అత్త పోతాంది మీ మామేమో క్కడ ఆటలెక్కే కాడ కుర్చున్నది గా
ఎప్పుడు ఇయ్యాలనా ఆ
అయితే నిన్న గూ డా తెల్వదు గానీ గు జులు కావాలి అందు తీసుకుంటావ అని అనుకున్నారు నేను కొడుకున్న వాడు అంటే మా ఇంటి ఆ అక్క విడిపోయింది మా మమతా ని అయి వచ్చు తక్కువ పోరా అని నేను అన్నా డబ్బులు కొట్ట అక్కడనే కొట్టి తెచ్చుకోప్పు అక్కడ కొంచం తక్కువ ఇత్తారు వాళ్ళకేసినమంట ఇత్తారు కదా అన్న ఆడి పోయెసరికి ఆడ లొల్లి అయితాంది అంట మీ అత్త అత్త కనిపియలేదు అంటగాని మీ తాత వచ్చిందక్క ఆ మీ మామయ్యళిద్దరు ఏదో అంటారు మీ తాతను అని అంటాడు మా మామ మా తాత అతను ఏమంటారు అనిని నీ కొడుకు పోయిండు నీ కొడుకు పోయిసేసరి అందరు ఉన్నారట ఇగా ఏ మాట మాట పెరిగింద ఆ వచ్చి మన నాద అంట నన్ను తీసుకుపోవాయితివే అని నేను ఆ అయితే లేను ఇ ఎంతల్వే గిరేగ మా మాట్లాడుకుంట మాట్డుకుంటే ఈ బిడ్డకి ఫోన్ చేసినా దీ తేల్స్ సాయం చే తన ఫోన్ చెత్తే ఎడపోయిందట నిన్న ఆ ఇక్కడ ఉన్నా అక్క నాకు ఏంది తెల్వదు అని అన్నది తరువత నేను ఫోన్ చెత్ ఒకటే కథ చెప్తాను నువ్వు వాళ్ళతోనే మాట్లాడతున్నావు అట
అయితే ఆహ్ గదా నేను అనుకున్నా ఇక సావి పక్క చేసింది చిన్నోడు ఏడుతాండు అనాని పప్పి అన్నది అనంగానే కు పూర్తిగా తెలవదు నాకు ఆ
అవును
ఉక్కే వాళ్ళా తోటిడ మాట్లాన్నా
అవునా మరి ఇప్పుడు ఎక్కడికి పోయిండ్రీ అట మీ అత్తోళ్లు ఇప్పుడు ఉండే కాటికే ఎప్పుడు ఉండే కాటికే పోయిండ్రి అట నా అవునా మల్లా రారు అట నా
రాంధ తెలియదు కానీ బాగానే అయిందిట డిస్కర్షన్
పెద్ద మనుషుల తీర్మానం ఏమి ఇచ్చిండ్రు.
ఏమిచ్చిల్లంటే మనుషులును గుంటాల అనిచిల్లట
ఆ నే నిన్న అన్నం తింటానివేన మా డాడీ మ ో సింగ తాడ మానాన్న ఏ మానాన్న మా అమ్మ అమ్మాట ఆడి ఊగిన అది పోయినప్పుడు అప్పుడు ఎవ్వరు దాంతో ఏ పని కాదు పే తిరుగుతే డబ్బ ఇప్పుడు చిన్నమావయ్య ఒక మంచి డుకున్నాడు పెద్ద మామయ్యను నీ కొడుకు ఒక మంచంలో పడుకున్నాడు నీ పెద్ద కొడుకును నీ మామయ్య ఒక మంచంలో పడుకున్నాడు ఆ నీ కొడుకునేమో తిరుగుతాండూ నీ ఆలాలేమో మీ పడుకుంది
హ
ఇప్పటికే పదైతంది పది దాటింది ఈ సీకట్లో ఏమి మాట్లాడను మీ అత్తమ్మ మీ మావయ్య నేమో వాళ్ళ మీరు గట్టి నింట్లో పడుకున్నారు ఇప్పుడు ఆపి మాట్లాడను ఇక అప్పున కూడా మామయ్య ఆనకి యాళ్ళపాల లేదా తిప్పుదానికి అంటాడు పిల్లగానేసుకుని నెన్ సపరేట్ గా పో తా న అసప్పుడ కుచ్చనా
ఇవలా బాగానే అయిందా డ్రామలా
బానే అయ్యిండు
హ్మ్మ్
మనమొద్దం అనుకున్నారా లేదా
పలె
ఎవరు రామన్లే మావయరమ్మన్లేదా
అ
ఆహా
ఇంక నేను ఫుల్గా ఫిక్స్ అయ్యి వచ్చినా ఆ వారం రోజులు ఉండి
ఆరు నూరయినా నూ నూట పదహారు అయిన ఆ రోజే రావాలని అనుకున్నావా
ఆ
ఒకటో తారీకు వస్తావా
ఎల్లుండి వస్తా
ఎల్లుండి వస్తావా ఆవులెల్లుండి నా బిడ్డ పుట్టినరోోజు ఆవులెల్ళండి డా బుధారం నాడు నా బిడ్డ పుట్టిన రోజు ఆ మూడో తారీఖు న విధ అ బుధవారం అయితాది నా మంగళారం అ
బుధవారం అతుంది
రారాత
అ
ఏం కూరండేది మీరు
ఎగ్గు చారు
విర మరి అన్న ఉనకో వేరు లేట్తే త మీ అందరగాసిప్పు దనాలిగా ఇ బిడ్డఎంజేతంది
వాకింగ్ చేస్తాను అసలు నా క ఎందుకు పువ చెప్పలేదు అని అన్నాను హుందాన నేను
అవునా
నేను మలా అంత మ దుకాన్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి అన్నం తిన్నారా వండుకున్నారా అది ఇదా అని అడిగిన
మామయ్యకు కొంచెం తెలిసి వచ్చిన అకి
ఏరికి ఆ అవును కొంచెం నేల నిం పోయట ఆ నేను నాకు కొంచెం ఆ రోజు ఇద్దరికి తెలుసు మాయ్య తెలుసు నాకు తెలుసు అని అక్కతోని చెప్పిన అక్క గ ఇట్లా సంగతి అక్క గ ఇట్లా అంటే వాళ్ళు మరి నేనయితే ఉంటలేను అక్క అని చెప్పినా ఆయితే సార తీ అనని అన్నది అన్నాంక నేను దేవుని కాడుయుడైనా ఇంకా కన్సల్ చేస్తతే వాళ్ళ పనుల పడింది నేనుఊరు కోనని మామయ అన్నాడు.
ఆ
అయితే మేము పోయే రోజు అష్టమ అయింది
ఆ
దేవు కాళ వచ్చ రోజు నయం అయింది
ఆ సరే అత్తమ్మ నా కుడుకిడతాను నిమ్ మల ఇత్తా
సరే మాళయతే రా